హలో హలో
హలో
హలో
ఆ ఏ హాయండి ఏం చేస్తాంరు.
ఏముందండి ఏమి లేదు ఖాలీ.
కాలీనేనా వంటయిందా. స
ఆ వంట అయిపోయిందండి.
తిన్నరా లంచ్ లంచ్ టైం కదా.
ఆ లంచ్ చేయలేదు ఇంకా. వంట చేసాను కానీ లంచ్ చేయలే.
ఆ
మీరేం చేస్తున్నారు?
నేను కూడా ఖాళీనే నేను కూడా ఇంకా లంచ్ చేయలేదు. హ్
హుహ్ మీరు ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి.
క్రిస్టియన్స్ ఆ ఏం
ఏ పండుగ అంటే ఇష్టం? మీకు ఇష్టం అయినా పండగా
ఆ మనకు అన్నీ మంచిగనే ఉంటయిగా మీ తెలంగాణలో
అంటే మీకు పర్సనల్ అంటే ఏది ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటరు.
ఉ దసరా
ఉహ్
ఆ అవును.
మా సైడ్ కూడా అంతే.
ఆ దసరనే మంచిగా అనిపిస్తది కదా. రోజు బతుకమ్మ ఆడొచ్చు.
తెలంగాణ ఒచ్చికాంచి బతుకమ్మ హైలైట్ అవుతు
ఆ హైలైట్ ఫస్ట్ లేకుండే ఇంతాల కదా
ఆ అప్పుడు ఆంధ్రా కావట్టి సంక్రాంతి పండక్కి ఇచ్చేవారు
ఆ
కాకుంటే ఇప్పుడు తెలంగాణ ఒచ్చింది కావట్టి మన తెలంగాణ పండగ్ గద ఇది
ఆవును
కాబట్టి బాగా మా సైడ్ అయితే బాగ
ఆ మా సైడ్ గుడా మస్తు సద్దుల బతుకమ్మా కై తిగ డీజేల్ వేట్కోని ఇ అ మస్త్
ఉం ఇగ ఆడాపడుచుల పండాగ్గావట్టి
మ్
అందరు పుట్టింటికి.
అందరిగా అవును
పిండి వంటలవి
పిన్న అవును
సెలివులీడం గవర్మెంట్
సలవులు అవును
మ్హ్ షాపింగ్ చేయడం అది
ఉం మంచిగనిపిస్త స నైన్ డేస్ ఏదో రోజుకొకటి రోజుకొకటి కదా ఒకరు షాపింగ్ అని అద అని ఇ అ
ఫస్ట్ ఎంగిలి పుల బతుకమ్మాని
మ్
డేస్ అయితే పేరుస్తారు అట్లా
ఆ
ఇక మిగతా టైమ్ ల మనిష్టం
ఇష్టం కొందరు ఆడుతే ఇప్పుడైతె ఆడుతాండ్రు డైలీ కొంద కొన్ని జాగాలల్ల డైలీ ఆడతారు కొన్ని జాగాలల్ల ఇట్లా టూ డేస్ కొకసారి ఇట్లా ఆడతారు
మ్ కాకుంటే టు డేస్ ఐనా గావాలని మధ్యలో ఒక్క రోజైనే ఏస్తున్నారు అన్నట్టు
ఆ
మ్
ఈ తంగడుపులే దొరకడం లేదు ఎక్కువ కదా
ఆ ఇప్పుడు అవి అసల్ అవే ముఖ్యమైన
అవే ముఖ్యమనయి గనీ అవే దొరుకుతలేవు ఎప్ ఇప్పుడు ఏమైనా బతుకమ్మ మ్ అదేంది బంతి పూలు
మ్ అడివి తంగడని అవి గిన వెడుతున్నరుగ
ఆ ఆ అడవి తంగడని అవు ఆ వీటి భా
మ్ ఇంళ్లల్లో వెంచుతున్నరు
మ్
ఇగ వీటికి బదులుగా వాటిని వెడుతున్నరు
అవును ఇటు మా సైడ్ అయితే ఇంకా ఇటు ఇదేంది ఈ టేక్ చెట్లు ఉంటయి జూడు టేక్ పూత తెలుసు గదా
ఆ తెల్స్ తెల్సు
ఆ అది దాన్ని కలర్స్ లో ముంచి ఆర వెట్టి ఆ కట్టెలు చిన్న చిన్న కట్టెలు కట్టేశి వాటితో మస్తు మస్తు ఒస్తది అది గుడ
ఆ ఇప్పుడు బతుకమ్మ చేవాలంటే ఆ ఆ పువ్వులు ఎక్కువయితేనే హైట్ వస్తుంది
ఆ హైట్ వస్త
అవు మా సైడు ఇట్లా గిఫ్ట్లు అనౌన్స్ చేస్తనండి గిఫ్ట్లు ఇస్తారు అన్నట్టు
ఆ మాసైడు కూడాలే
పదా బాత్ కమకి సెకండ్ లో బిని ఇస్తే పాం పసని ఉ
కాంపిటీషన్ అవును మళ్ళా పెద్ద దాంట్లో ఎ ఎట్లా ఎన్ని రకాల పువ్లు పెట్టిండ్రు ఎట్లా చేసిండ్రు అన్నిీ అన్నిీ చూస్తారు అన్నట్టు
ఉ అన్న చూస్తారులే కానీ ఇప్పుడు ఈ టేకు అనేది టెకువ పెడితే హైట్ వస్తుందిని అంటారు
హైటే వస్తుది ఎందుకంటే అది వంగది పెడితే అట్లేనే ఉంటేది కదా అని
బంత పూలు గాని
హ
స్కూలను వెళ్తారు అవి సాయంత్రం వరకు వాడేయిపోతారు
వాడేపోతేని తమ
ఆ ఇంకా ఇ బంతి పూలులా ఈ బంతి పూలు రెండు రకాలు
ే సీతమ్మ జీడలు సీతమ్మ పూలు గునుక పూలు గవవి అయితే అవి కూడా కలర్స్ వసాయి కదా ఆ వాటికి కూడా కలర్స్ లే ఉ
ఆగు నూకు కూడా ఇస్తారు
ఆ
మునుగున్న ఇది ఎక్కువ ఈ రెండితో ఎక్కువ
ఉ
మళ్ళా అవి కూడా ఇన్ని వర్షాలు అని తొమ్మిద అని పదకొండు అని
అవును
చటు
లెక్క చోటే పెడతారు
మరి ప్రసాదాలు కూడా ఉంతాయి
ఆ
కలా కభీరా కాల ఏమేం చేస్తారంండి మీరు ప్రసాదాలు ఆ రోజు సర్దులో వస్తకాం రోజు
కాదే పల్లీలుు ంగలు పలిపొడి మంగలి పొడి
హ
హ
మేము అమ్మ వాల్ళ ఇంటికెళ్తాం
అ
అయితే పెద్ద బతుకమ్మ వరవాలని పూలన్నీ అమ్మ నా అన్నదిేస్తారు చాలా
ఆ
అందులో అవి ఇట్లా పది పది స్టెప్లు వచ్చేటట్టు వేరు స
హ
అందులో అది కడుపులో పోయాలంటారుగా అసలు
ఇబ
అదే చుట్టుపూలు పెట్టి మధ్యలో ఆకులు వయ్యాలిగా
ఆ ఆ పలేయాల అవును
ఆ ఆకులు దొరకక చాలా కష్టం అయింది
అయ్యో అ జామ ఆకులు ఆకులి ఆకులు అన్నీ ఫస్ట్ మనం కోస్కచ్చ పెట్టుకోవాలి
ఇక పేరుస్తా అంటే అ ఒత్స్తుతా అంటే బోతనే ఉంటాయి
అవును పోతనే ఉంటాయి
ఆ వాటి దెంపుకొచ్చుకొని పెట్టి మళ్ళా ఆ బతుకమ్మ పెర్సె ఉండాలిగా
ఆ
బతుకమ్మలు ఉపవాసముండి పెరు వళగా
అవున అవును ఉమ్ మరి అట్లనే పెరవాలి కానీ అప్పుడు ఏం అనిపియది ఆకలి గీకలి మనకు ఎట్లా పెర్చుకోవాలి ఎన్ని స్టెప్పులు అది ఇది అదే ప్లాన్ల ఉంటా అదే మంచిగా అనిపిస్తది కదా
లాస్ట్ ఇయర్ మేము అందరం ఎవరం అన్నం తినకుండా అందరం అన్నం తినకుండానే పెర్సినం చేత్తంటేనే కంత పని అంత అయిపోయినంకనే అన్నం అ అద్దని కో వసే పట్ల ఒక గం కొంచం అట్ల టైం పాస్ చేస్తే ఇగ మళ్ళ స్టార్ట్ అయితేనే ఉంటది రెడీ కావాలి
ఆ రెడీ ఇంకా రెడీకి కొద్ది టైం పట్టది
ఉమ్ ఆ బ్లౌజ్ లో కి
అవును ఆ
ఇప్పుడసారి ప్రీ ఫ్లీడింగ్ పెట్టించుకుంటారు అట్లా పెట్టించుకోనోళ్ళు సెట్ చేసుకోవడం
అవును హ్మ్
వాళ్ళని రెడిచేయడం మనందడియడం ఊకె టైం అయితేనే ఉంటది
టైమ్ అయితేనే ఉంటది
ఉమ్
ఉమ్ రోజు ఆడేది పొద్దున ఆడతాము ఆ రోజు లేట్ అయితది ఎట్లా
ఆ రడీ అయిపోవాలంటె
మీరు ఎట్లా ఏదన్నా గుడికాన్నా ఏదన్నా గ్రౌండ్ ఉన్నదా ఏ ఏట్లా స్టేజ్
ఊరు బయట మామూలుగా ప్లేస్ ఉండే
ఉహ్మ్ ఉహ్మ్
కాకుండా ఇప్పుడు అది ఇట్లా ఆ గ్రౌండ్ లాగా చే అంటే దాన్ని సిమెంట్ ఇట్లా గచ్చుతూ చేసిర్రు
ఉమ్
ఇగ దాని మీదనే ఇగ దాని పక్కనే కుంటా ఉంటుంది కొంచెం దూరంలో అక్కడ ఆడి ఆ కుంటలు ఏసీ వస్తాం అన్నట్టు
ఆ
గ్రౌండ్ వేసిన ఫస్ట్ సంవత్సరమెమో ఇంకా టూ మంత్స్ గ్రౌండ్ వేసిరు అది సిమెంట్తో గచ్చ చేసిరు అంతా పౌడర్ ఉంటది
ఆ
పోడరంతా డ్యాన్స్లుస్తాంటే మొత్తం మోహాల మీద పారాడమే చాలన్నీ కర ఇగ ఆగనే ఆగట్లేదు ఎగరడమే అ లైట్ టింగ్ అంటాయి ఇట్లా డీజిల్ ైట్స్ ఏ ఉంటాయి కదా లైటింగ్స్ దూరమే ఉంటాయి
అవును
లైట్ కిందక చూసుకుంటే అందరు నవ్వడమే గా పౌడర్ అంత నెత్తికి మొహాలకి పారింది. ఏ వేసేటప్పుడు ఆగట్లేదు ఇంకా ఫేస్ ఎట్లుంది. ఇగ పట్టు చీరలు ఖరాబయినా సరలే అని ఎరగడం
హ్మ్
హ్మ్ అంతే ఇగ అమ్ ఆ
ఆ గుడి ఉంది ఆ శివాలయం గుడి అని పెద్దగ ఉన్నది అక్కడ ఆడుదాం లేకుంటే ఇంక కొంచం ఇట్లనే బయట కొంచం కొంచం పక్కన పెద్ద గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ల ఆ గ్రౌండ్ లో వెళ్లి ఆడుకుంటాం వాగు వాగుంది
హ్మ్ హ్మ్ హు
ఇగ ఇట్లందరు మాట్లాడుకొని ట్రాలీ అన్న ఏదన్నా అయ్యో అంలా అట్ల మొగ్గొలే తీసుకోపోతారు ఇగ
లేడీస్ ఎల్లారా
కొంచం దూరమాకు బావు
ఆహా
ఆ అట్లా తీసుకొని వాళ్ళే పడేస్తారు ఇగ అట్లా కాదు అని అనుకుంటే ఆ గ్రౌండ్ ఇంటికాడ చెట్లు ఉంటాయి కదా ఈ చిన్న చిన్న బతుకమ్మలు అయితే ఇగ చెట్ల దగ్గరనే వదిలిపెట్ ఆ చెట్ల కిందనే వదిలిపి
ఆ కొన్ని గుళ్లో కూడా వదలి
ఆ గుళ్లో కూడా వదిలేస్తారు గుళ్లో వదిలేస్తారు చెట్ ఇగ ప్రత్యేకంగా పెద్ద పెద్ద ఏంటే మనం అందలోనే పంపాలి అని అంటే ఇగ అట్లు మాట్లాడుకొని అందరూ ట్రాలీ అన్న ఆ ఏస
హ్మ్ హు
హ్మ్
విలేజె కాబట్టి మళ్ళీ విలేజ్ కి పక్కనే ఉంటది మాకు కుంటాని పక్కనే అంత ముందు స్కూల్ ఉండే
హ్మ్
స్కూల్ లేకుండా ఇక స్కూల్ పోయినా ఆ ప్లేస్ మొత్తం ఇక గ్రౌండ్ లా చేసిరు
హ్మ్
ఇ అక్కడే ఆడుకొని పక్కనే కదా వేసి వస్తాం అప్పటటే నార్మల్ ఒక వన్ అవర్ అట్లా అడగుర్చొని వచ్చేది
ఆ
పన్నెండు అయితుంది పన్నెండు అయితుంది ఒకటి కూడా అయితుంది
ఒకట మాకైతే తెల్లారతది తెలుసా
అవునా
తరువాతనే ఆ తెల్లార్ నాంక ఏడేమో ఏడుయితది అప్పుడు మళ్ళా మొహం గడుకొని ఆ పోయి ఆ మళ్ళ ఇగ బతుకమ్మలని తీసిచ్చుడు వాళ్ళకి ఇగ ఆ మొగవాళ్ళు పాడే సోచ్చుడా
మా సేఫ్ ఉంటారులే టూవీల్ అవడమే ఎ
లేకపోతే గింత లేకుండే ఫస్ట్ లా ఈ డీజేలతోని ఈ అమ్మాయిలు ఉంటా ర్ కదా వాళ్ళు రకరకాలుగా ఇగ డ్యాన్సులు అది ఇది అని ఇగ ఆ పిల్లలతో పాటి ఇటు తెల్లన్దాకా అయింది లేకపోతే మనకు లాస్ట్ పన్నెండు కదా గంతే
ఆ
అప్పట్లయితే ఉమ్ బాగా ఆడకపోయేటోళ్ళు ఇంతగనం డీజిల్ పెట్టి
కోలాటలు కూడా వేస్తాళ్ళ
కోలాటాలు కూడా దాండీయాలు ఇవన్నీ ఇక ఆడొచ్చిన వాళ్ళకయితే ఫుల్ ఆడతారు ఇక రాని వాళ్ళు పాపం ఇగ చూ చూసి
ఏ ఎవరు గ్రూప్ వాళ్ళు అట్లా సపరేట్ చేసుకోవచ్చు గా
అదే ఇగా
వాణి వాళ్ళ ఏం చేస్త
రాని వాళ్ళు ఏం చేస్తారు చూసుకుంటుండుడే లేకపోతే ఏదో మామూలుగా ఆడేవాళ్ళదాంట్లో జాయిన్ కావాలి అహే ఉమ్
పొలలు చూసొని ఏమి ఇట్ల ఏస్తన్నావ్ అట్లా ఏస్తన్నావ్ అని అనుకుంటారు
ఆ గదే మళ్ళీ ఆ స్టెప్పులు కూడా నిజంగా చె